కే
దిన్ని తీసేస ఎక్కిచ్చా మమ్మీ
దానికి నేనేం జేస్తను నీ దాంట్లో ఎక్కించుకొని నా దాంట్లో ఎక్కిస్తే
మ్మ్మ్మ్ వచ్చింది దొచ్చింది వచ్చింది.
వస్తే పో
హ... ఏం కూర
మీదేం కూర
పొ
మా పొప్పే కదెట్టే
రేపు లేదు కాలేజ్ ఎల్లుండి లేదు కాలేజ్ తర్వాత లేదు కాలేజ్
రేపు ఉగాది
ఆ
ఎల్లుండి ఎందుకు లేదు మీకు కాలేజీ యా
మా వాళ్ళు ఎవ్వరు లేరు అందరు పెట్టేసుకున్నారు సెలవులు అందుకే లేదు నేనే పెట్టేసా
శనివారం
రంజాను
శనివారం ఆ రంజాన్ అందుకని ఆయన పాపం వాడు సేమ్యా హల్వా తెచ్చి ఇచ్చిచేసిపోయాడు
ఎవరు
ఆ పక్కన మన ముస్లిమ్స్ వా ల్లో లోళ్ళ గోల్డ్ షాపు
ఆ ఆ సందులో డూప్లెక్స్ ఇల్లు కాడ
ఆ
ఆహా
వాడు
ఆ
ఏ అప్పుడే ఇచ్చేస్తావా అన్న
ఆ
అందరూ పెట్టాలంటే ఒకసారికి కష్టమే కదా ఆంటీ అని అన్నాడు
ఇగ
ఆ
చులీదా ఉందేలా
నేను చేసా
రడ్ రాత్రి అవ్వా నీ మానవుడు ఎక్కడెక్కడ కైలు ఉన్నాయి ఎక్కడెక్కడ పొలాలున్నాయి చీ ఈ స్థలాలు ఉన్నాయి అడుగుతున్నాడవ్వ అని అన్న
ఆ
ఏం లేవని చెప్తాను ఫోన్ చేయమను అన్నది
సరే అయితే ఎందుకు చెప్పావు మే వానికి
మీరు చేసుకునే ఒకటి ఊరికి అన్నా మీరు చేస్తుండేటివి ఎవరికి ఇస్తావయితే అని అన్నా
ఆ
అడే ఉన్నాయి నేనేం చేస్తున్నాను అది ఇది అన్నది
ఆ
ఉమ్ స్థలాలు ఏమి లేవని చెప్పేస్తదంటా ఫస్ట్ మీ అల్లుడు అనుకున్నది ఓడిందుకు అడుగుతాడు ఓడికి ఏం అవసరం అని అన్నది
ఆడికి ఎందుకు అవసరం లేదంట
ఏమో
ఆ
అమ్మా నీ అసలు మనువాడమ్మా అనన్నా పక్కపక్క నవ్వింది ఏం లేవని చెప్తాను ఉడికి ఎందుకంటడి ఇప్పుడు వాళ్ళ నాయనే అడగడు
ఆ
ఆ నార్లు వేసుకున్నారా లేదా ఎట్ట పోయింది ఏందని ఊడే పట్టించుకోడు
ఉమ్
అయ్యన్నీ అడిగిందా మీరు నీ కొడుకును పట్టించుకుంటే నీ కొడుకు నీన్ను పట్టించుకుంటాడు అనన్న అది ఎతుకపోయి తాతకి చెప్పింది చూడయ్యోడిని మనం పట్టించుకోలేదంటో అని
అత్తయ ఉన్నదా
ఆయన చెప్తున్నాం ఆయన ఏం అన్నల
ఆ
అసల్ ఏం మాట్లాడలా దమ్ముకున్నాడు ఆయన
ఆ మీ మీ డాడీ సరే అడగలేదు అనుకో మానోడు అడుగకుంటా ఎట్లా ఉంటాడు అయితే
అదే అడిగినా నేను
ఇప్పుడు ఇకా చిన్న బిడ్డగా చదువుకునే బిడ్లళ్ళు
ఆ అదే అడిగా నేను
పిలకాయలు ఎంత ఎంత ఉండదు ఏంద అని అనుకుంటా ఉంటారా కాలేజీలో అనుకోకుంటా ఉంటారా
ఆ
మా నాయన ఎంత సంపాదించారు మా ఎవరు ఎంత సంపాదించారు అనుకోకుండా ఉంటారు అంతే దాన్ని బట్టి అడిగాడు వోడు
మ్మ్ అటు ను చచ్చిపోతే ఎవరు చూసుకుంటారు అయ్యి
హ్మ్
ఆ డాడీ అనాని అడ చూసుకుంటాడు నీ మనవడేగాద చూసుకోవాలా అనన్నా చూసుకోవాలి లే అంట
ఆమె ఇదిలే కానీ మ కూతురు బడ్లుకిచ్చేసి గమనం ప
నేను అడిగేద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు లేని నేను అసలు అనలా ఆ మాటె ఎత్తల నేను
కడబానీ ఆమె గొడవ బాబా కడబనీ ఈని పోతే పోనీ నువ్వు ఎందుకు అడగడం వల్ల సంగతి తెల్
అసలు మీ అల్లుడు మా ఫోన్ చేయమన్నది నేను చెయాల అనుకోలేదు తో
నువ్వు చేసి గొడవ పెట్టుకుంటుడు నువ్వు
నేనేం చేసేది బాబాయ్ ఫోన్ చేసాడో లేదో అని చెప్పి మీ అల్లుడు చేయమన్నాడు అవ్వకి
అత్తప్పు నాది
సరే చేస్తస్తని ఎవరు ఎవరు చేయలావ అంటే చేయలేదు అని అన్నది మీ బాబాకు ఫోన్ చేయలే అవ్వ అంటే చేసాను చెత్తలేదు అని అన్నది సరే ఇంక ఎందుకులేని గముగయిపోయినా
మ్మ్
ఆ చేయకపోతే వదిలేస్ స్తవా మళ్ళీ చెయయివా అని కూడా అడిగా నేను మ్మ్
సరే అయితే
తర్వాత శ్రవంతి ఉంటే శ్రవంతి నీడికి ఇచ్చేసి శ్రవంతి మాట్లాడింది
మ్మ్
అవ్వ రేపు నెల ఆ పిల్ల ఇరవై ఎనిమిది ఆ పిల్ల పెళ్ళంటవవా రావా అన్ అన్నా
ఆ
వస్తారు నువ్ రాకపోతే ఎట్టా అన్న సరి కొత్త చీరా కనుక్కొని కుడుచుకోని రా అని చెప్పిన తీసీ ఏజనా తీసీ ఇస్తారా అని చెప్ప
ఇంకొక మనోరాలకదు ఉండేది కొ కొడుకు కొడుకుబిడ్ట్ట
నా కొక్కటం సేర్తిచ్చచ్చి మ అడగ నన్న అడగతదామే
నేను తెచ్చిస్తాను
అడబానీ
చె
ను తిట్టే దం కైనా దేచీ
స్టెచన్ ఇంకా ఇం అడగాల్ అడిగిపిస్తేప్పుడు నువ్వు దారికోస్తవు నేన అంటే మీ అత్తవోలకి ఏం పెట్టాల్సింద ఏం లేదు ఇంక అడిగిందిమ్మా కమ్మలు అడితే పెట్టనని చెప్పిందంట నాకు చెప్పిందింట నాకు చెప్తే
ఆ
ఆ మాట ఇంట్లో వాళ్ళకి చెప్పు నాకు కాదని చెప్పిన
ఆదల బధల ఎందుకు పెడతానన్నదట
చెప్పా నేను ఆమె కమ్మలు అడిగింది ఆ పెడతానని ఒప్పేస్త కున్నావు కదాంటే నేను చెప్పలేదని వాదిస్తుంది
ఆ
వచ్చింద నేను నీ కోడల్ని పలికిచ్చేదే అని అన్నా అట్ట గముగైపోయింది ఆ మెంబట్ అట్లేమమ్మా ఇంక మా వల్ల కాదు
ఆ
అని అన్నది ఆ మాటలని అన్ని నేను పెళ్ళై నాకు తీసుకోంటే వస్తు లిప్పుడు బంగారు రేటు పెరిగిపోయింద ఇన్కా అస్లేం కొనిచుండదు
కాసా మాస అనుకున్నదేమో ఆడపిల పెళ్లి
ఆ ఆమె అన్నాది కదా మాటీలు అవన్నీ నీ ఎత్తుకొని వెళ్ళిపోత అ తర్వాత న దళంగా తీసి ఇస్తాను అనేసా
ఆ
పైగాన్ చేసి ఉండి ఇప్పుడు అసలే ఏం తీసిచ్చుండదు వాల్ కాడ అడిగిచుకుంటా ఉండాలా
హ
మొన్న అన్నది అది కూడా నీ ముందుగా తీసుకొని మంచి పని చేసేసావు నువ్వు అనన్ నేన అన్ని మంచి పనులే చేస్తానవ్వా నువ్వే నా మాట మనడిగా మ్ అది అత్తమ్మ లాకిట్ దగ్గర వచ్చింది దాన్ని తీసుకోమండి తీసుకోలేదు నువ్వు నీది నువ్వు తీసుకున్నావు ఇప్పుడు బంగారు రేటింగ్ మేము అసలు పెట్టిండలేము ఆయన్ని అడిగింది
ఈ దీసుకొని ఉంటే రేపు ఆ యమ్మ కైనా తెచ్చియాలి కదా మనము
ఆహా ఆ యమ్మికి తెచ్చిచ్చేది లే
అ
నాకు తీసిచ్చింది కదా ఓమె బయట డోర్ ఏసే సార్ మె ఎవరో
ఓమే రాత్రి నేనేసేస్తి మే శ్రీలకోగ డోరు
ఈడ బయట పెట్టసారు లోపల పెట్టసారు నాకేమో సుసూ వస్తున్నాయ్
సరే అయితే
హ్మ్ అత్తమ్మది నేను తీసుకున్నాను అనుకో
ఆ
నాకు నిదాళంగా తీసిచ్చి అత్తమ్మది అత్తమ్మకి ఇచ్చేస్తదంట
హ్మ్ హు
నాకెందుకు ఇది కూడా అడిగా ఆమెకేమి ఇద్దరు కూతుర్లే క దా వాళ్లకి తీసుకొని పోరా వాళ్ళుది నన్నెత్తుకొచ్చి తీసుకోమన్నావు గబాక్కన వాళ్ళు అడిగితే నేను ఏం పెట్టి ఇయ్యాలా అని చెప్పి అడిగ మంచి పని చేశావులే అమ్మా అంట హ్మ్
హ్మ్
హ్మ్
హ్మ్ ఆ
హ్మ్ ఇంకేం లా
ఓకే అవునులే
ఏం లేదు మా దాంట్లోకి ఏం చేసినవ్
ఏం చేయలా వాడు హాస్టల్ నుంచి గుడ్లు ఎక్కువ ఎత్తుకొనోచ్చాడు కదా ఆయన్ని ఉతుక్కొనొ
మొన్న ఇచ్చి పంపించేసిన వాడు గుడ్డలా
ఎందుకు వచ్చాయో అన్ని గుడ్డలు నాకే అర్ధం కాల రెండు ప్యాంట్ షర్ట్లు
రెండంటే వడేఏసుకోపోయింది ఒకటి
రెండు షాట్లు ఒకనా నైట్ ప్యాంట్లు రెండు మూడు బనిలా మూడు బన్నిలు నిన్న వచ్చాడు ఆ ప్యాంట్ షర్ట్ తీసి ఆడ పారేశాడు. వేరేది ఏసుకోడు రాత్రి స్నా చేసి పారేశాడు నిన్న వచ్చాడు కదా ఎర్ర ఎండకి రాంగానే పైన ప్యాంటు షర్టు తీసి బ బయట ఏసేసాడు.
ఆ
ఆడు మళ్ళీ ఇంట్లోది నైట్ ప్యాంటు అదే ఏసేసుకున్నాడు షార్ట్ బన్నిను
ఉ కది ఏశాడు
త్రా అది స్నానం చేసి దీపం పెట్టు నాయనా అన్నాను అని చెప్పేసి స్నానం చేసి దీపం పెట్టి అయితీసి అడబారేసి ఇంకోటి వేసుకున్నాడు.
ఓడే దొకు పడినావ్
ఒరే రెండు రోజులకి ఇన్ని గుడ్లు ఎత్తుకోనోచ్చవురా యట్ట ఉతకాల అంటే నువ్ ఉతక్కపోతే ఆడబెట్టు నేను ఉతుక్కుంటా నేను గుడ్లు ఉతికేటప్పుడు లేచివచ్చిచూడు.
ఊ
ఉ
మీ అల్లుడు గొడవ పౌడర్ తాగట్లేదని
సర్ తాగ అయితే సందుకోకపోతన్నా
నాకు బాత్ రూం రావట్లే నువ్వు ఉండు మా
అద్ చెప్పా వడకా
చెప్పిన అది ఒక సాకు నీకని అడిగినాడు
రేపు మేడంని కనుకుంటాంలే అని చెప్పు
ఏం చెప్పలా నిన్నే నేను మూడు సార్లు పోయ్యా ఈ రోజు పొద్దున ఒకసారి నాకొ ఒకసారి రెండుసార్లు పోయినా
అద్దగపోతే
ఆ తాగితేనా సార్ ఒక్కసారి రావడమే కష్టం
సరైతే
మామూలుగా కూడా పోవట్లా కొంచెం మోషన్స్ లాగే పోతున్
ఆ
ఊమ్
ఆ
ఎప్పుడు తాగంది శనివారం రోజు పొద్దున తాగాను.
ఊ
ఉండుమా చేస్తాం మళ్లియా
సరే అయితే